మీరు బావునర్
ఆ బాగున్నామండి తిన్నారా
తిన్నామండి తిన్నరా మీరు
ఆ తిన్నామండి అయిందా పని అయిపోయిందా
హన్ పని అయిపోయిందండి మొత్తం పిల్లలందరూ వెళ్ళారు ఇప్పుడు కొంచెం ఆ బాగున్నం అండి బాగున్నర్ మీ బాబు పిల్లల్ బాగున్నారా
ఆ బాగున్నారండి
బాబు ఇలా రాసాడ్ అంట ఎగ్జామ్
ఆ మంచినే రాసిండ్ అండి ఇంగ రేపు ఒక్కటి అయితే అయిపోతాదండి
ఉ పాప ఎలా ఉ ఎలా చదువుతుంది అండి పాప
ఆ మంచినె చదువుతుందండి ఆ మంచినే ఉందండి
అది వెళ్లొస్తారా చూసావాస్తారా అండి వెళ్లి
ఆ వెళ్తామ్ అండి సండే సండే వెళ్ళి కలిసి వస్తాం పాపని
అదే మంచిగా ఇంక ఇంక ఎన్ని రోజులండి
ఇంకా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అండి రేపు ఏప్రిల్ అయితే అయిపోతాది ఏప్రిల్ మొత్తం ఉంది మంత్
అంతేనా అక్కడ భోజనం మంచిగా ఉందంట అండి
ఆ కొంచెం ఫుడే ప్రాబ్లం అండి స్టీమ్ రైస్ కదా మాకు అలవాట్ లె లేదు స్టీమ్ రైసు అందుకే ఇబ్బంది అవుతుంది అయినా ఇప్పుడు అన్ని హాస్టల్లల్లో పిల్లల చదువులకు కష్టం మైతు కదం ఫుడ్ స్టడీ బాగుంటే, ఫుడ్ బాగుండదు, ఫుడ్ బాగుంటే స్టడీ బాగుండదండి
అవునండి అవును ఇగ చదువు కావాలంటే తప్పు
అంతే కదండి ఇగ కొంతమంది అయితే ఇగ గురుకుల స్కూల్స్ లా కూడా మంచినే ఉం టుంది అంటురు ఫుడ్ అయితే ఆ అట్లా చిన్నప్పటి నుంచి హస్టల్ కంటే ఇప్పుడు పెద్దగైనంక హస్టల్ నయం కదండి
ఇగ చ భోజనం చూసుకుంటా అంటే చదువు చదవలేమండి మనము ఏదో ఒకటి మనకు కా ఏమ్మంటారు ఏదో ఒకటి చూసుకోవాల ఒకటిగా
హవునండి చూసుకోవాలి ఉ
ఎట్లా అని చెప్పేసి అండి ఇప్పుడు హెల్త్ ఎలా ఉందండి ఆ మధ్యాల హెల్త్ బాలే అని చెప్పి బాగుంటందండి ఇప్పుడు మీకు
ఆ అవునండి థైరాయిడే ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుదండి థైరాయిడ్ ప్రాబ్లమ్ నాకు
అందరికి చాలా సమస్యగా మిగిలి
అవునండి కొంచెం మత్తిమరుపు గూడ వస్తుందండి అప్పుడు అప్ అప్పుడు గుర్తుండదు
దాని బాగానే
అవును అవునండి అది చెప్పకుండా వస్తుంది అది అయోడిన్ లోపం వల్ల అంటారు కా నీ ఇగ ఎంతయినా ఇగ అది ఒక్కోసారి జీన్స్ని బట్టి కూడా ఉంటదండి
హార్మోన్స్ ఇన్ బాలెన్స్ అల్ల కూడా వస్
అవునండి మా మమ్మీకి ఉంది నాకొచ్చిందండి అట్లా
అదే అది తప్పదండిగా అంతే ఇగ నేను కూడా టైమ్ కి అది టాబ్లెట్స్ వాడుతున్నార అయి
వామ్మో రోజు మార్నింగ్ అండి లేవగానే పరిగడ సేవేంటీ ఫైవ్ ఎమ్ సి చేసుకోవాలండి టాబ్లెట్ వేసుకుంటేనే లేకపోతే మళ్ళీ అన్బ్యాలెన్స్ అయ్యి చాలా డీలాగా అయిపోద్ది మతి మరుపు ఉంటది మాట కూడా ఒకసారి తడబడుతుందండి మాట్లాడం రాదు
ప తొంభై శాతము చాలా మందికి స్త్రీలాగు ఉందండి ఇది
అవును చాలా వరకు ఉందండి అంతే కొంతమందికి డెలివరీతో పాటు వస్తది అండి ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు వస్
అళ్లా దా దాని ద్వారా గూడా చిన్న పిల్లలకు పుట్టబోయే పిల్లలు కూడా వస్
ఆ కొంతమందికి వస్తాది అండి అందుకనే ఎప్పుడైనా ఏమంటారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మనము చెక్ చేసుకోవాలం థైరాయిడ్ చెక్
ఆ అదే అంటున్నారు చాల చిన్న పిల్లలు కూడా పాపం వయసుకి సంబంధం లేకుండా చాలా మందికి వస్తుందండి పాప చిన్నపిల్ల చాలా చాలా మంది ఇట్లా లావయిపోతున్నారు ఏంది అంటే థైరాయిడ్ ప్రాబ్లం అని చెప్పి
అవునండి కొంతమందికి ఏమో పుట్టుకతోటే వస్తుందం డి అందుకే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ తల్లికి థైరాయిడ్ ఉం దా అని చెక్ జప్ చేసి బేబీకి రాకుండా ట్రై చేస్తారండి
కానీ అప్పటి కాలంలో ఇవన్నీ ఏం లేవం
అవన్నీ ఏమి ఉన్నాయండి అంత నార్మల్ డెలివరీలు ఇంట్లోనే చేసేది చేసుకొని కథ డెలివరి గా అయినాక తెల్లారే ఎమ్మంటే మళ్ళా పనులకి పోయేది పిల్లలని చూసుకునేది
అంటే దేని వల్ల కారణం అంటారు ఇవన్నీ ఫుడ్ భోజనమా అదే అంటు
అంతా కాలుష్యం కావడం అల పర్యావరణం అంతా ఇట్లా ఇన్ఫెక్షన్
ఆహారం తీసుకున్నా అంతా కల్తీ కల్తీ విషమే ఉంటుందండి మొత్తము
అవునండి
ఇప్పుడు చిన్న పిల్లలు కనీసం ప్యాకెట్ పాలు తెచ్చుకొని తాలేని సీ పరిస్థితి ఫిఫ్త్ లో ఉన్నము ఇప్పుడు మనము అవును మొన్న మేం రీ మధ్య కాలం లో ఒకసారి పాల ప్యాకెట్ తెచ్చుకున్నాం అండి జస్ట్ పాలు పెట్టేసి ఇట్లా సల్లసరికి పాకిట్లా పలు ప్లాస్టిక్ లాగా ఇట్లా తీగలాగా వచ్చేస్తున్నది
ఓ అమ్మా అవున అండి తెచ్చుకోకండి అలా ఇంకెప్పుడు వాడకండి ఇబ్బంది అవుతుది
ఎమ్మటే మేము ఈగ బాన్ చాలా మందికి నేను చెప్పినా అండి మా చుటుపక్కల అందరికీ చిన్న పిల్లల పాలు తాప్పేకండి వద్దు ఇట్లానే చాలా వరకు చెప్పినండి మేము ఉ ఇంక మాకు వేరే వాళ్ళు ఆ అవును అసలు మ చి రుచి అనిపిస్తలేదండి అసలు
అన్నం తింటే మనము పండించిన బియ్యం తప్ప మీ తే బయటకోన్న బియ్యం అయితే మొత్తం ప్లాస్టిక్ ప్లాస్టిక్ లా నమిలినట్టే ఉంటదండి
ఆ అందుకే తెలిసిన వాళ్ళ దగ్గర పండించిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చు డైరెక్ట్ అక్కడ నుం మనం తీసుకుంటే బాగుంటది ఎందుకంటే ఇవాళ రేపు ఎవరిని మనం నమ్మలేకపో
అవునండి ఎట్లా చూసినా మనకి ఇబ్బంది అవుతుంది
ఉ ఇవన్నీ సమస్యల ద్వారా మనకు ఈ లేనిపోని రోగాలు వచ్చేస్తున్నాయి
అండి ఏం చేద్దామండి
ఈ సమయంలో లి చిన్న ఈ వయసులోనే కాళనొప్పులు అవి ఇవి హార్ట్ అటాక్లు గుండెపోటు
కువ పని చేయలేము కూర్చోలేము నిలబడలేము
హు
ఇంకా థైరాయిడ్ ఉంటే చాలా కష్టంమండి ఒక ఇట్లా పడుకుంటే చేయి పక్కన చేయి కూడా తీయడం కాదండి
అవునవును ఉ ఈ గొంతంతా వస్తది చాలా మం ది ఇప్పుడు చిన్న పిల్లలకి ఒక ఏజ్ వచ్చినాక చాలా సమస్యల్లో ఎదుర్కొంట
అవునండి ఒకవేళ గొంతు ఇన్ఫెక్షన్ అయితే మాత్రం అస్సలు తగ్గదండి తగ్గడానికి టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కష్టంఉందండి ఆ అందుకని అంటారండి సిక్స్ మంత్స్ కు ఒకసారి చెకప్ చేయించుకోవాలి థైరాయిడ్ అని ఎక్కువ ఉందన్న అనుకోండి పర్సెంటేజ్ కోమాల కూడా పోతరంటండి
ఆ ఇప్పుడు చాలా మంది ఏంద కొందరు పట్టిచుకోట్లేరు ఆ పిల్ల తింటుందేమో అందుకే లావు అవుతుందమో అని చెప్పి అనుకుంటారు గానీ ఆ సమస్య ను గ్రహిస్తలే వాళ్ళు
అవునండి అస్సలు గ్రహిస్తలేరు
బక్కగా అయితుంది అని అది గమనిస్తలేరు ఎందుకు లావు అయితదని గమనించట్లేరు
హైపోథైరాయిడ్ ఉంటె అది హైపర్ ఉంటదండి హైపర్ ఏమో బక్కగా పోతారండి హైపోనేమో లడ్డుగా అయితారండి ఇక హైపో ఉన్న వాళ్ళకేమో బక్కగా అతున టాబ్లెట్ ఇస్తారు హైపోర్ ఉన్న వాళ్ళకి లడ్డు వెయిట్
అదే అది గమనించక చాలా మంది ఎందుకింత లావు ఐతున్రు ఎందుకింత
ఆ ఊకనే హేళనా చేస్తారండి బయటికెళ్ళ
ఆహా చిన్నపిల్లలకు చాలా మంది పేరెంట్స్ అది గమనించక తిండి పెట్టట్లేదు అండి లావు ఐత నువ్వు ఎక్కువ తినక్కు కొంచెమే తిను అనేసి అంటున్నారు
నే అంటారండి అదే బాధ
తెలుస్తలే గమనించట్లేదు కదా
అవునండి అదే కష్టం ఐవుతుంది ఏం చేయాలో ఏమో
తింటూ రేమో బాగా అవి తింటూరేమో ఇవితింటు రేమో అందుకే ఇంత లావు అయిరేమో అని చెప్పి అనుకుంటారు ఆ కానీ పాపం అక్కడ సిచ్యువేషన్
అసలు అర్థం చేసుకుంటలేరండి ఎప్పుడు ఏదందామా ఎదుటి వ్యక్తులని అనే తప్ప ఎందుకు అట్లా లడ్డుగా అయితురు పిల్లల్ బక్కఐతుర్ అని అసల్ తెసుకుంట
పక్క వాళ్ళని చూసి విమర్శిస్తున్నరు అంటే ఇగొ వాళ్ళు ఎట్ల ఉన్నరు వీళ్ళు ఇట్ల ఉన్నరు మీరెంది ఇ
ఎప్పుడు అదే అండి బయట
ఉ కనీ పిల్లల్ గుడ అర్థం చేసుకొవాలె కద వల సమస్య అయింది వాల్ది ఏదంటే ఇష్టమో
అవునండి తెలుసుకొవలె
మనం అంటే ఒకె అర్ధంలెగని కాని అందరు అట్ల
ఉంటలేరండి అస్సలు ఉండలేరు
ట్లు ఉంటురు మీరేంది ఇట్ల ఉన్నరు మీకేం తక్కువయింది అని ఇట్లనే పిల్లల్ని తిడుతుర్ అవును పాపం అనిపిస్తది ఒకోసారి అర్థం చేసుకోక
ఉ బాధ అయితదండి చాలా
చాల మంది థైరయిడ్ సమస్య చాలా మంది బాధపడుతుర్ చాలా మందికి పిల్లలు అవ్వట్లేరు పెళ్ళి లైనక ఈ థైరయిడ్ సమస్య అనితిట్టిరు
అందుకే కదండి ఆ ఇ చ క కన్ఫామ్ కాగానే ఇగ వెళ్ళి ఎమ్మటె డాక్టర్ని కన్సల్ట్ అయితేనే ఏమన్న లేకపోతే అట్ల థైరయిడ్ ఎక్కువ ఉంటే కూడ పిండం పెరగదండి ఏమంటే అబార్షన్ అయితుంటది
ఇప్పుడు పాతకాలంలో ఏందంటే ఫస్ట్ మనం ఇప్పుడు ప్రతి నెల టెస్ట్ చేస్తర్ కదండి మామూలుగ పరీక్షలు చేస్తున్నర్ కదా ప్రతి నెల పిల్ ట్లుందని చెప్పేసి ఈ పాత కాలవలన్ పెద్ద మనుషులు ఏమంటారంటే ఏ పిల్ల ఊకె అట్ల స్కానింగ్ అట్ల చేస్త
ఆ చేసుకుంటే కూడా పిల్లకు రేడియేషన్ పడుతది అని ఇబ్బంది అయితది కరిగిపోతది పిల్ ఉండమంటరండి
పంపించట్లేరు హాస్పిటల్కి తెలుసా మాక్ తెలిసిన ఫ్రెండ్ కట్నే అయిందండి తనైతె ప్రతి నెల చెకప్ కని చెప్పేషి డాక్టర్ రమ్మని చెప్పి అన్నదంట వాళ్ళు అమ్మమ్మల్ ఉండి పిల్లల పాపం మీదా పడుతది వద్దు ఏళ్ళొద్దు అని చెప్పేసి చేసిరట అలా చ్ పెద్ద మనిషి చెప్పిన మాట వినాలని చెప్పి పేరెంట్స్ గుడ అంటరు కదా తల్లిదండ్రులు గుడా అం
అట్ల అనిచెప్పేసి పాపం లోపలఉండి సిక్స్త్ మంత్ ల ఆ బేబీ చనిపొయిందండి పాపం పాప చనిపొయింది
అయ్యో అంటే ఆ రొజులలో ఫుడ్డు ఆ రొజులలో అం అంత వేరు ఈ రోరులలా అంత సైంటిఫిక్ కదండి ఈ రొరలలా నెల నెల చెకప్ చేయించుకుంటే కాళ్లు చేతులు ఒచ్చినయా రాలేదా చేతులు పని చేస్తునయ బ్రెయిన్ పెరిగిందా అన్ని అవయవాల్ కణం కణం చుస్తరండి ఈ రోలల్ల స్కానింగ్ కి
మావాయిస్ పెద్దలు చెప్పిన మాట వింటలేరు అని పట్టుకుంటరు ఆ వీళ్ళకి ఇప్పుడు జనర్ ఇప్పుడు తరం తెలుస్తలే గదా
అవునండి థైరయిడ్ వల్ల ఏమైతుందంటే లొపలా పిల్లలకి అవాయవాలు ఏర్పడవండి ఇబ్బంది అవుతది అందుకే థైరయిడ్ ఉందని డాక్టర్ అనంగానే ఉంది అని చెప్పి తెలవ్ కాని ఇగా ప్రతిసారి నెల నెల స్కానింగ్ తీయిస్తారు అవయవాలు పెరిగినయ లేదా అని చెక్ చేస్తరు హార్ట్ ఎలా ఉంది బ్రెన్ అన్ని చెక్ చేస్తరండి
ఉ అదండి ఇప్పుడ్ క కనీ ఇప్పుడు పిల్లల్క్ ఖచ్చితంగా కొంచం లావ్ ఐతర్రు బక్కగా ఐతురు అంటే కంపల్సరీ ఆ పరీక్ష చె
అవును ఒకసారి గొంతు దగ్గర కూడ వాపు ఒచ్చింది అనుకొ
పెళ్ళయిన గుడ ఆ పెళ్ళయిన గుడ వాళ్ళకి ఏ సమస్యలు రావు
అవునండి
గాట్లే అనిచెప్పి అంటరు పిల్లలు లావుఐతు ఉంటరు ఆ అది గమనించక పిల్లలు అయితలేరు ఏంది అది ఇది అని చెప్పేసి తిడ్ తా ఉంటరు పాపం అంటే ముందు పరీక్షించుకొవాలి కదా ఆ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి పిల్లల్ని మేన్ పాపం చాలా మంది ఆ సమస్యలు తె అయితే చాలా మంది బాధ పడుతరు అండి వాళ్ళని తలుచుకుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తది అరే ఇంత అర్ధం చేసుకో మనం పిల్లలు చెప్పిన కూడా తల్లిదండ్రులు వింటలేరు
అవునండి
తుందిగా చెం చెమ్టలు వస్తున్నాయి అలసట లాగా ఉంది నా బాడీ నాకు చాలా ఆ పరిస్థితి సరి అందుబాటు టులో లేదు అని చెప్తే కూడా చాలా పేరెంట్స్ వింటలేరు ఆ అట్లనే అంటవు మా మా వయసులో మేము ఇట్లే ఉన్నాము మా వయసులో మేము అట్లా చేసినము
ఇదే అంటరండి మ్ సరేలేండి అదే అండి తై రాయిడ్ ఉంటే మాత్రం ఎమ్మటే చెకప్ చేయించుకోవాలి సిక్స్ మంత్స్ కి ఒకసారి అండి సరేన అండి అంతే తప్ప పవర్ కదండి ఓకే అండి మరి ఓకే అండి ఆ